కా యా మా అయ్య సూరి అ అరే ఆ ఆ కింద పడ్తది మళ్ళా జారట్లేదు కదా ఇరకపోయింది ఆలా మాట్లాడ్ రా
హలో
ద్లే కల్లు కనపడకపోతే ఏంది మే మాట్లాడు మాట్లాడొచ్చుగా హలో హలో
నీకే
హలో హలో చెప్పండి ఫోన్ చేశారు ఇయము కాళ్లు మా ఫోన్లు ఫోన్లు మాట్ కుంటున్నారు
హలో
హలో
ఏం చేస్తుంది ఉంది హుహు మీద ఎవరు పెట్టిరు హలో నమస్కారం అండి
ఆ చెప్పండి
ఎక్కడండి మీది
మాదిరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగోరండి ఆంధ్రాంత చెప్
అండి ఏం చేస్తావుంట్రాండి మీరు
నే ఖాళీయే అండి
మారెం చధువ్తు తున్నారండి
హు మేమా
హు
టెక్నికల్ ఇంజనీరండి
ఇందా రండి బయిటికి పోకూడదు
హలో ఏం కూరండి మీది
అ సాంబార్ అండి
సాంబారా మాది కూడా సాంబారేనాండి
అ మ
మీరు ఎన్నల్లో ఏ రైస్ తింటారండి బాస్మతియా నార్మలా
హలో
హలో
హలో
మీరు అన్నానికి ఏ రైస్ తింటారు బాస్మతి ఏ రైస్
ఆ
అ హెల్త్ కి మంచిది అక్క నార్మల్గానే తింటారు బారతమా రైసా చెప్పండి
పొలంలో పండిస్తురు కదాండి ఆరైస్
అవునా చ అ మీకు కరోనా వ వచ్చిదాండి ముందు ఎప్పుడైనా. హలో హేలో
రాలేదండి
హేలో
హలో రాలేదండి హుహు
మీకు కొత్తగా వచ్చిన హంటా బైర్స్ గురించి తెలుసా.
హలో
హాలో
హలో
దెబ్బకొస్తారు అలా అంటారేండి హలో
హలో
హాలో
వినబడట్లే
హలో వినపడుతుంది మీరు జెప్ ప్పండి
చెప్పంన్ చెప్పండి
మీదే ఊరండి
మాదా కలునగరం
కలవాల్ర్ నాగారమ్
ఆ
హీ హి ఉమ్మ్మ్ మ్మ్ మాది మనగూరండి. మనుగుర్
అదే ఎక్కడా
అది సుందరనగర్ లో ఉంటదండి.
ఓ ఎక్కడ చదువ్ కున్నారు
నేను ఎక్సలెంట్ నేవీ హై స్కూల్లో చదివానండి
అది గాదు టెక్నికల్ ఇంజినీరింగ్ ఎక్కడ చదివారు అడిగిను
హ్మ్మ్ పారుల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో చదివానండి
ఓ అవునా అది ఎక్కడండి
అది గుజరాత్
ఓ
మీరేం చదివారండి
మాది
ఉహు దేనికి సంబంధించింది
లాబ్
ల్యాబా
ఉ
సరేనా మీకు ఏ సినిమాలు అంటే ఇష్టం
కొరియన్ మూవీస్
ఉహు అవేంజర్స్ ఇష్టం ఉండదా
అద్ దెలీదండి నాకు
తెలీద
ఉహు
ఎక్స్ప్లనేషన్స్ నచ్చవా
ఉహు ఉ ఓవర్ జేయక్ అక్క